హలో
హాయ్ అండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి ఏం చేస్తున్నారు చాలా బాన్నామండి మీరేలా ఉన్నారు
ఆ నేను బాగున్నానండి మీరు బాగున్నారా
ఉమ్ చాలా బాగున్నాయండి
ఏంటండి బాగా హుషారుగా ఉన్నట్టున్నారు
హుషార్ంటూ ఏం లేదండి నార్మల్ లైఫ్ నార్మల్ జీవితం
ఏంటో మీ మాటలు వింటుంటే మీ మాటలు వింట అంటుంటే కొంచెం మంచిగా ఏదో హుషారుగా ఉన్నారు ఏదో ఆ మంచి జరిగింది అన్నట్టు అూ అనిపిస్తుంది అనమాట మీ మాటల్లో
మంచి జరగడం అంటే ఏం లేదండి జీవితంలో మంచి అనేది ఎక్కువ జరగదు అనుకోండి మంచి అంటే నేను మా ఫ్రెండ్ బర్త్డే ఉండ అండి సో నేను అలా బయటకి వెళ్ళి వచ్చి తర్వాత బిర్యానీ తిని కాసేప్ ముచ్చట్లు పెట్టుకొని కొంచెం మంచిగా అనిపించిందండి సో అదే హ హ్యాపీనెస్ లో ఉన్నాను అనుకోండి
అవునా అండి
ఉ
ఏమేం చేశారండి మీ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి మీరు
మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఆ నైట్ల్ తర్వాత ట్వల్ కి కేక్ కట్ చేసాం ఫేస్ అంత కేక్ పూసుకున్నాం హార్ట్ హార్ట్స్ చేసుకున్నాం అవన్నీ తీసుకని ముఖాల మీద రాసుకని ఫొటోస్ దిగి స్టేటస్ లో స్టోరీలు పెట్ ట్టుకొని మురిసిపోయినాం అనుకోండి
హ అవునా అండి మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదండి మీరు
పర్లేదండి ఫుల్ అంటే మంచిగా ఎంజాయ్ చేసాం కానీ ఎక్కడికైనా వెళ్ళింటే బాగుంటుండే సో పీజీలోనైనా మంచిగా ఎంజాయ్ చేసామండి
అవునా అండి నెక్స్ట్ ప్లాన్ చేయండి ఎక్కడికైన్నా వెళ్ళడానికి నేను ఏం చేయలేదండి ఖాళీని అండి నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేయడి మంచికి ఎక్కడికన్నా ట్రిప్ కి అలా వెళ్ళడానికి ట్రై చేయండి ఒకసారి
ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లోపల అమ్మాయికి మంచిగా జాబ్ వస్తుంది మంచి ప్యాకేజ్ వస్తుంది శాలరీ ప్యాకేజ్ సో ఇంకా మేము ఎక్కడికనే వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అనమాట అందరు సెటిల్ అయ ఉంటాము అలా అలా అల్లే చూస్తాం అనుకోండి
అవునా అండి
అవును
మంచిగా ఎంజాయ్ చేయండి ఎందుకంటే మరి ఈ లైఫ్ రాదు అండి
మెజర్మన్ అండి లైఫ్ మళ్ళీ రాదు ఒకటే లైఫ్ జిందగిీ ఒకటి
ఉ అవునండి
దానిలోనే మనం మంచిగా ఎంజాయ్ చేయాలి
అవునండి అవును
మీరండి మీరేం విశేషాలు ఎలా జ జరిగింది మీకు సండే సారీ నిన్న సండే మీకు ఎలా జరిగింది
అంటే ఆ మాకు కూడా తెలిసిన అమ్మాయి ఇది బర్డే అనమాట
అ
ఆ తన ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తా అండి
అదే ఓకే అన్నానండి
ఓకేనా అన్నారా ఆ తెలిసిన అమ్మాయిది కూడా బర్త్డే జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి దాన్ని చూసి నాకు చాలా సంతోషం వచ్చింది తెలుసా ఎంత బాగా చేశారు బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళు కూడా సేమ్ మీరు ఎలా అయితే చెప్ారు వాళ్ళు కూడా మిడ్ నైట్ ట్వల్్ ఓ క్లాక్ కి కేక్ కట్ చేసారు వాళ్ళ ఫ్రెండ్ తనకి గిఫ్ట్ ఇస్తుంటే చాలా బాగా అనిపించింద అండి వాళ్ళ బాగుని చూస్తుంటే నాకు ఒక ఫ్యామిలీ లెక్ అనిపించిందండి వాళ్ళది
అ్యో ఫ్రెండ్స్ అంటేనే ఫ్యామిలీ అండి ఫ్యామిలీ అంటే
అవునండి కానీ అందరు అలా ఉండరు కదండి నాకు వాళ్ళని చూస్తుంటే బాగుం బాగుంది కదా మరి దిష్టి తగ్గలు కుదు బాగు ఉండాలిలానే అని చెప్పేసి నేను కూడా విష కోరుకున్నాను అనమాట
అవునవునా
ఆ
ఆ మీ ఫ్రెండ్ హ్యాపీయేనా మరి
అయ్యో చాలా హ్యాపీగా ఉన్నిందండి తను అసలు ఆ తన ఫేస్ చూస్తుంటే మాత్రం ఆ గ్లో వచ్చేసింది బాగా ఫ్రెండ్స్ ఎ ఇంత బాగా ఎంజాయ్ చేయడం
అ
ఎవరికిగానాక హ్యాపీగా ఉండదు చెప్పండి
అదే అండి బర్త్డే అమ్మాయి హ్యాపీగా ఉందంటే చాలండి ఆ మాత్రం అంతకు మించి ఎం ఉండదు
వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేశారు కదండి ఇంకా హ్యాపీగా లేకోకుండా ఉంటదా తను చెప్పండి మీరే
ఉహ్మ్ నేనైతే అదే పనిగా స్టోరీస్ పెట్టానా ఒక అమ్మాయి కులుకోలని పెట్టానండి ఆ అమ్మాయి మిస్ అయిందన్మాట ఆ అమ్మాయి కూడా మా ఫ్రెండే తన ఇంటికి వెళ్ళింది సో అమ్మాయి మిస్ అవ్వాలని చెప్పి ఏది ఇంత హ్యాపీనెస్ని మిస్ అయ్యానా నేను ఎ ఈ ఈ టైలో లేక పోయినానే అమ్మాయి అనుకోవలని అదే పనిగా స్టేటస్లు స్టోరీలు పెట్టానండి కానీ ఆ అమ్మాయి చూడ్లేదు నా బ్యాడ్లక్
అయ్యయ్యో ఏం కాదులేండి
అద అయిన పర్లేదండి వోధుల్తానునుకున్నారా ఇక్కడికి వస్తుంది కదా మరి అప్పుడు కూడా ఫోటోస్ తీసి తీసి చూపిస్తానండి అన్ని ఫోటోస్ చూపిస్తా వీడియోస్ అన్ని చూపిస్తా జలస్ వచ్చి లా చేస్తా త్త
అవునా అండి
అవునండి ఇంకేమండి
చెప్పాలండి మీరే మీ ఫ్రెండ్ది ఇంకా అంతేనా అండి బర్త్డే సెలబ్రేషన్స్
హ అండి ఆ అమ్మాయి ఈవినింగ్ టైం బైటకెళ్ళింది తన క్లోజ్ ఫ్రెండ్ వచ్చింటే మూవీకెళ్ళారు ఆ తను మరి నైట్ వచ్చింది అంతలోపు ఆ అమ్మాయి ఫేస్ చూడాల వచ్చాక ఫుల్ బ్రైట్ అయిపోయిందాలాగే ఎంతైనా మనకి ఇష్టమైన వాళ్ళ పక్కన ఉంటే అలాగే ఉంటుంది కదా అండి
అవునండి అవునది
ఆ హ మరి లలో మన స్పెషల్ డే రోజు మన పక్క నుండి బర్త్డే సెలబ్రేట్ చేసి తర్వాత ఎక్కడికైనా అలా బయటి తీసుకెళ్ళి ఆ హ్యాపీనెస్సే వేరేనుకోండి
అవునండి అవును
అ ఇంతవరకు అలాంటి మూమెంట్ నా నా లైఫ్లో ఇంకా రాలేదు మేబి నేను కూడా ఒక రోజు అలా అలాంటి లైఫ్ ఏమంటారు అలాంటి లైఫ్ నాకు కూడా కావాలని కోరు ట ఐ మీన్ అలా ఇష్టపడ వాళ్ళతో బయటికెళ్ళ అలాంటి
అవునండి జరుగుతుంది లేండి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి టైం వస్తుది
అయినా నేను చాలా హ్యాపీ అండి నా ఫ్రెండ్ హ్యాపీ తన స్పెషల్డే చాలా మంచిగా జరిగింది స్పెషల్ పర్సన్స్ తో జరిగింది సో హ్యాపీ అండి చాలా
అ
హ్మ్ ఇంకేంటండి ఏం తిన్నారు అయ్యో మన ఒక్కటే మాట్లాడుతున్నాం
అవునండి మనకి ఎందుకలా సింక్ అయిపోతుంది
హ
ఆ నేనైతే చింతక్కు అన్నం తిన్నానండి మీరు
నేనా నేను ఈ రోజు ఆ చట్నీ అన్నం తిన్నానండి
చట్నీ అన్నమా అండి
అవున అవును చెనకాల చట్నీ అన్నం తిన్నాను
అవునా అండి
అవునండి చింతక్క మీరు
చెప్పండి
మీరు చింతకు చే తిన్నారా ఎక్కడదండి హాస్టల్లో ఉన్నట్లున్నారు కదా
ఆ లేదండి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తెచ్చారనమాట ఆ సో ఆ తిన్నాము బాగుంది అవునండి అవును అవునండి
నేను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తెచ్చింటే చి చట్నీ తిన్నానండి
అవునండి
ఉ అ చెప్తి కదా బర్త్డే అనే అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చారు వాళ్ళ బ్రదర్ వచ్చారు సో వాళ్ళు ఇ వచ్చేటప్పుడు చ చింతక్కువ అంటే అమ్మాయికి అంటే మేము హాస్టల్లో లో ఉన్నాం కదా చట్నీలు బాగా తి తిన తినచ్చు రెండు రోజులన్నా తినొచ్చు అని తెచ్చారనమాట
అవునులేండి
ఉమ్ కడుపు నిండా తినేసం ఇంకా అలా చెల్లగాలికి పైకి వచ్చాను చుట్టూ హాస్టల్స్ హాస్టల్ పీజీస్ అందరు బయట ఉన్నారండి అందరు బయట ఉండి చూస్తా ఉన్నా
అ
అవునండి
బాగుంటది కదండి అలా ఉంటే
ఉమ్ ఒక అబ్బాయి అయితే పైన టెర్రస్ మీద చిన్న హౌస్ ఉంటారు చూడండి అండ్ ట్యాంక్ పెట్టడానికి పెడతారు
అవునులేండి
ఆ ట్యాంక్ మీద కూర్చున్నాడండి
అయ్యాయో ఇది నైట్ టైమ్ ట్యాంక్ మీద కూర్చుంటే ఎలా చెప్పండి ఏమన్నా బై మిస్టేక్ జార్త ఏమన్నానా అండి అసలు అబ్బాయిలకి పొద్దిగా భయం ఉండదండి ఒకసారి
అసలుకి వాళ్ళ జీవితంలో సీరియస్నెస్ అనేది ఉండదునిపిస్తుందండి అం ప్రతిదీ ఏదైనా సరే
ఉ కొంతమంది ఆలోచిస్తారంండి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి పడతాం బై మిస్టేక్ ఛాన్స్ ఏమో చెప్పలేమన్నా ట ఆలోచిస్తారు కొంత
అది ఏదో టెన్ పర్సెంట్ అండి టెన్ పస్ మాత్రమే లైఫ్ గురించి ఆలోచించన్నారు మితా నైట్టీ పరెసెంట్ అందరు రిస్క్ రిస్ లైఫ్క్స్తారు
ఆ కొంతం అంటే అబ్బాయిల్లో కూడా చాలా రకాలు ఉంటారండి కొందరు ఏం జరిగినా పర్లేదు అంటారు కొందరు రిస్క్ చేసైనా గెలవాలంటారు కొంతమంది అయ్యో రిస్కా అయ్యో వద్లే మనకు దానికి సరిపోతుదిలే అని అనుకుంటారు అనమాట చాలా రకాల రండి అబ్బాయిలు అమ్మో చెప్పలేమండి అసలు చాలా మంది నాకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారంటే రిస్క్ చేసి ఏదైనా కూడా సాధించి అవ్వాలంటే చాలా ఇష్టం అండి
ఊ హు
మీకండి
సేమ్ అండి అ అంటే ఇప్పుడు ఎవరండి భయ ప్రతిదానికి భయపడే వాళ్ళని ఇష్టపడతారు ఏ మూమెంట్ అయినా ధైర్యంగా ఫేస్ చేసే వాళ్ళనే కదా ఆ లైఫ్ వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు
అవునండి అవును
అవునండి సరే అండి బాయ్
బాయ్ అండి బాయండి